ఏం చేస్తున్నవ్ ఖాళీగానే ఉన్నా
ఆ అంటే ఇందాకే కరుబు గర్భుజకాయ్ కోస్కొన్ తిన్నాను. మా నేను, మా నాన్నగారు.
అవున్ అబ్బా, కర్బూజకాయ్ నాకు తినాలనిపిస్తుంది, కానీ ఎక్కడ దొరుకుతుంది దొరకట్లేగా
మీరు కొనుక్కోవట్లేదాండి మీర్ తినట్లేదా?
లేదండి ఇంకా కొనుక్కోలేదు.
ఎందుకు ఎండకలం మొదల అయిపోయింది కదా ఆల్రెడీ కొనుకోవచ్చుకదా.
ఆ కొనుక్కోవచ్చు కానీ, మా ఊర్లో సంత వారానికి ఒకటే రోజు జరుగుత్ తది ఆ వారం మా అమ్మ ఎళ్ళలేదు. ఇగ మళ్ళీ అచ్చే వారమే.
అవునా, అంటే మధ్యలో మీరు కొనుక్కోడానికి ఉండదా?
అంటే ఉంటది. కాకపోతే ఇక టౌన్కి వెళ్ళాలి. మా ఊర్లో అట్లా ఏముండద్.
అవునా. మాకైతే మాకైతే ఇట్లా ఊర్లో గుడ వచ్చి అమ్ముతారు. మధ్య మధ్యలో
మీది భలే ఉందండి మాకు అలా రావ అంటే కొంచెం మది పల్లెటూరు కదండి.
అ అంటే మీరు ఇంకా అప్డేట్ కాలేదన మాట అట్లానే ఉందా ఎట్లా బతుకుతున్నారు?
అంటే కొంచెం కొంచెం ఇప్పుడే చేస్తున్నారు ఇగ అలవాటు అయిపోయింది ఎట్లా బతుకుతున్నారంటే
రోడ్లు ఉన్నాయా? మరి మీ ఊరికి
ఆ ఈ మధ్య వేసిల్లండి రోడ్లు అప్పట్లో ఉండకపోయేటి కాని ఈ మధ్య ఎసిరు
అదే ఈ మధ్య చాలా ఊర్లలో ఎస్తున్నారు కదా మరి మీ ఊరికి ఎసారా లేదా అని
ఆ వేసారు కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు. మా ఊరును కూడా.
మంచి విషయం. మనమే ఎన్నికలలో ఎన్నుకునే రాజకీయ నాయకుని బట్టి ఉంటది.
ఆ అవునండి. మనమే కొంచెం ఆలోచించి, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి, మనకి మంచ్ చేసే వాళ్ళని. అది ఇస్తా, ఇది ఇస్తా అనేవాళ్ళని కాకుండ్
ఊమ్ అంటే ఎట్లా డబ్బులు తీస్ ఎప్పుడైనా హలో డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోక
ఆ నిజమె అండి డబ్బులిచ్చెవాలని ఎన్నుకుంటే ఇగ మనం అడగడానికి ఏం ఉండదు కదా కె మనకి నచ్చిన వాళ్ళకే ఎయ్యాలే ఏంతీసుకోకు
అంతే కదా నేమ ఎమన జోకయింద బాగా నవు
లేదండి మా ఇంటి దగ్గర అంటే నేను కాకుండా మా ఇంకో అక్కుంటది ఆమె ఎవర్ తో ఫోన్ మాట్లాడుతుంటే ఆమె మీద్ కోడి ఎక్కిందండి
అయ్యో అవునా మరి అరవ లేద తను అవునా బ నే ధైర్యవంతురాలు
కోడేగాద అండి ఎక్కింది ఎమన్న పామ
ఆకాని కొంతమంది చిన్నదానికి ఎక్కువగా భయపడతారు కదా అలానే అనే నేమ్ అనుకున్నాను
ఆ, హ కొంచెం ఓవరక్టింగ్ చేసెటొలైతే తరు గని మాక్కెం అట్లా ఉండలేదండి నార్మల్ గద అంతె
అంటే మీ అక్క కొంచెం ఓవర్యాక్షన్ చేయదా అండి
షెయ్యదండి అప్పుడప్పుడు చేత్తద్ కాని ఇప్పుడు ఎందుకు తగ్గి చేేసి అంటే చెయ్యలే ఆ కొంచెం మెచ్యూర్ లెండి
కొంచెం బాగా మంచిది అనిపిస్తుందాండి మీరు చేప్.
ఆహా ఏందాది చెప్పేది దాన్ని బట్టి మీరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్.
ఉమ్ అంటే ఇప్పుడు కోడికి కూడా అర్వాలెదంటే ఆమె ఎంత్. ఆలోచిస్తాననిపిస్తుంది నాకైతే
నిజమే గదన్ ఆలోచిస్తాప్పుడప్పుడు మంచిగానే ఆలోచిస్తాది మా ఇంట్ల అందరికన్నా మం చా ఆహ్ తిర్గునాంక ఆమెకే అది.
అంటే మీరు అనుకోవట్లేదాండి.
ఏ అందర్ అంటారానీ నేను కూడా అనుకుంటాను గదండీ.
ఆహ్ అనుకొవలిగదండి ఆహ్ మరి మీకు లేదా అండి అది. అదే తేల్వి.
అంటే మరి ఆమేకున్నంత లేదులేండి. అల్లా సగం ఉన్నదెమో అనిపిస్తా.
ఉమ్ కరక్టే మరి మీరు కరుబుజాకాయలు ఆన్లైన్. ఆర్డర్ పెట్టుకోవచ్చుగదా.
ఆన్లైన్ లో పెట్టుకోవచ్చాండి కాపోతే మర్. పల్లెటూరు గదా ఎవరు తెచ్చిస్తారండి ఇక్కడి వరకి.
ఆహ్ అది గూడ కరెక్ట్ పాయింట్ పల్లెటూళ్లలో అలాంటివి ఏమ్ ఉండవు గదా.
ఆహ్ ఉండవు అదే కదా అందుకే ఇగా ఎప్పుడో వారానికి ఒకసారి జరిగినప్పుడు తెచ్చుకుంటా. సంతలో.
మధింక వేరే కూరగాయలు కూడా ఏమ్ కోన్కోలేదా.
ఆహ్ అంటే మొన్న రీసెంట్గా మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. దానికోసం తెచ్చారు అప్పుడు కొన్నీ దాచుకున్నం మేము.
ఉమ్ ఎవరిదో చిన్నబాబు ఏడుపు వినిపిస్తుంది మరి మీ దగ్గర.
మా అక్క వాళ్ళ కొడుకండి తనకు ఆకలేస్తున్నట్టుంది ఏడుస్తున్నాడు.
అంతేకాదు చిన్నపిల్లలు అంటే ఆకలానిగాది. ఏమైనా వాళ్ళు చెప్పలేరుగదా ఏడ్వడం ఒక్కటే వాళ్ళకు ఉన్నది ఇగ.
అంతేగదండి ఇగ వాళ్ళకి ఏదైనగుడా ఏడ్వడే వాళ్ళు ఏడుస్తే చాలు పాలీ పాలీ అన్. అంటరు ఇంట్లో వాళ్ళు అందరు.
అదంత్ పెద్దియంక్ ఎడిసిన ఆకలేశే ఏడుస్తున్నారెమో అనుకొంటారు.
ఇంకా అంతే గద వాళ్ళకేదైనా గూడ ఆకలనే అనుకుంటారు వాళ్ళేమో వాళ్ళ ప్రాబ్లమ్ చెప్. మనకేమో అర్థంగాదు.
అంతే గదండి పాపం చిన్నపిల్లలిగా పెద్దగయే వరకు ఇబ్బంది పడు. క్కనో ఉండాలి.
ఉమ్మ్ అంతే అండి పాపం బాగా కష్టవడ్తది మా అక్క.
మీ దగ్గర బాగా డిస్టబెన్స్ వస్తుందండి వేరే దగ్గర ఎళ్ళి మాట్లాడతార.
ఏం డిస్టబెన్స్ వస్తుందండి ఇప్పుడోకేన.
ఏమో పాటల్ వినిపిస్తున్నాయి అక్కడు.
ఆహ్ అదా మా ఊర్లో సర్కస్ చేస్తున్నారంటా ఈరోజు. ఓహో అక్కడ పెట్టారు.
ఇంకా మా ఫ్రెండ్ తో కూడా అడిగితే సర్కస్ అనే అన్నది.
ఆహా ఎవరండి ఆ ఫ్రెండు అంటే మీ దగ్గరేనా.
ఆహ్ వేరే వాళ్ళున్నారులేండి మరి ఇంకా. ఇంకా ఎండాకాలంలో ఏం కూరగాయలు కోన్నుకుంటున్నారు ఏం తిండి తింటున్నారు.
ఆహ్ అంటే ఆమ్లెట్. కొంచెం మొన్న వర్షం పడింది ఎండాకాలం అయినాగూడా కొంచెం వర్షం పడింది.
అదేంటండి ఎండాకాలంలో వర్షం పడడం వింతగుంది.
అదేంటో మాకుగుడ విం. తనునింక అవి ఏమంటారు రాళ్ళ వాననో ఏదో అన్నారు అదొచీంది ఘోరంగా వచ్. ఆ రోజు మా ఊర్లో.
ఆహ్ మా సైడ్ ఏం పడ్లేదండి అంటే చిన్న చిన్న వాతావరణం మర్. ఏంది.
మారింది గనీ వర్షం ఏం బల్లెదు అంటే ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలాగ అనిపిస్తుంది మీరు చెప్తుంటే
అదంతే కదండి వానలు పడాల్సిన టైంల పడకుండా ఈ ఎండ
ఉమ్ ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలే గదా
ఆహ్ అంతే అండి అంటే ఏ టైం కేది రావాలో ఆ టైంకి అవి రాకుండా వేరే వేరే టైం లో వస్
అంటే దీనికి కారణం ఏమై ఉండోచ్చు అని మీకు అనిపిస్తుంది మరి నాకైతే ఇప్పుడు మనం చేసే పనులే దినికి కారణం అనిపిస్తుంది
మనం చెట్లు పెంచాల్సినీ పెంచాలి గని మనమేమో ఆ చెట్లని నరికేస్తున్నాం దానివల్ల ఇవన్నీ మార్పులు వస్తున్నయని నాగుడ అనిపిస్తుంది
స్టిక్ వాడకం కూడా ఎక్కువ అయిపోయింది ఈ భూమిలో నీళ్లు లోపటికి ఇంకిపోకుండా అన్ని రోడ్ల మీద పారిపోయి కూడా అ నీళ్లు వేస్ట్ అవుతున్నాయి
ఆహ్ అవునండి అన్ టే డ్రైనేజులు క్లీన్ జేయకుండా అట్లుండడం వల్లా వాటర్ అన్ని పైనె పడుతున్నయి గదా
ఇప్పుడు మన లాంటి పల్లేటుర్ళ్లలో అయితే కొంచె వరకి పరిస్ తీత్ ఓకే అండి కానీ ఈ పట్టణాల్లో అయితే మరీ దారుణంగా ఉంటుందేమో అనిపిస్తుంది
ఆ పల్లెటూర్లో గూడా అంతేనాండి ఎప్పుడు వర్షాలు వస్తాయో కూడా అర్థం కాట్లే అప్పుడప్పుడు బురద బుడుతున్ టది వాన పడ్డప్పుడు
ఉమ్ అవును ఇప్పుడే ఎక్కడైనా రోడ్లు అయిపోయాయి గదా అలానే జరుగుతుంది
ఆ అవునండి అదే గదా
ఉమ్మ్ చెప్పాలండి మీరే ఇంకా ఏమైనా
ఇంక స్పెషల్స్ ఏం లేవా అండి ఈరోజు ఈవినింగ్
స్పెషల్స్ అంటే ఇగ ఏముంటదండి సాయంత్రం ఈరోజు సోమవారం అమ్మ అక్క వాళ్ళ ఒక పొద్దున్నారనుకుంటా పప్పు చారు చేసారేమో
అవునా మా ఇంట్లో గూడా అదే పప్పుచారే మా అమ్మ గూడా ఒక పొద్దు ఈరోజు
ఎక్కడైనా అదే గదండి అందరి ఇం
అహ్ అంతే ఇగ సోమవారం ఒచ్చిందంటే పప్ ప్పుచారు
ఉమ్ మ్ అంతే గదా
ఇంకా మరి మీ స్కూల్ డేస్ లో ఏమన్నా గుర్తున్నాయా ఫోటోస్ అలాంటివి ఏమన్నదిగారా మీరు
అంటే అప్పుడు మనకి ఈ ఫోన్లు ఎక్కడివి జేప్పండి
ఆహ్ అవునండి ఫోన్లేక్కడున్నాయి ఉన్నా గూడా మనక్ అవేంటియో గూడా తెలియదు గదా అప్పుడు వాడ్డం
అదే అప్పుడు ఎవరో ఫోటోగ్రాఫర్ వచ్చి కొన్ని ఫోటోల్ దీస్తే అవే ఫోటోలు ఇప్పటికి ఒక రెండు మూడు మిగులున్నాయి అంతే
ఆహ అవి చూసుకుంటేబ్బట్లలా గుర్తొస్తాయేమో గదా స్కూల్ డేస్
భలే నవ్వొస్తది అప్పుడు అలా ఉన్నామా ఇప్పుడు ఇంత మార్ పోయామ నన్
నిజమే అండి నాస్ కూల్ ఫొటోస్ కూడ చూసుకుంటే నాకు అలాగే అనిపిస్తుంది కా యూనిఫామ్లు అవన్నీ భలే ఉండేటివి
అవునవును నిజమే ఈ మళ్ళీ ఏంటంటే మన అంటే మా స్కూల్ ఫ్రెడ్స్ ఎవరికైనా పెళ్లిళ్లయిపొనయ మీ స్కూల్ ఫ్రెండ్స్లో
అంటే ఈ మధ్యలోను ఒక ఆమెకు అయ్యింది వెళ్ళమ్ కానీ అక్కడ అందరూ ఇంకా చదువుకుంటున్నావా అంటూ అడుగుతున్నారు.
నాద్ గుడ అంతే అండి నేన్ అసలు వెళ్ళడమే మానేశాను. నా పదవ తరగతి అయిపోయినప్పన్ నుండి నేన్ నే మా స్నేహితులను కలవడమే మానేసాను.
పనండి ఎక్కడికెళ్లిన మళ్ళీ ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ అని అడుగుతున్నారు.
అంతే కదండి ఇప్పుడ్ ఎట్లా ఉందంటే ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్ నా గుడా సమాజంలో వాళ్ళకి తొందరెక్కు అయిపోతుంది.
ఆ నిజమేనండి ఇంకె పెళ్ళి చేయొచ్చు కదా అన్నట్టు మాట్లాడ్
మ్ మనం కల్సే అడిగే ప్రతీ వాళ్ళకీ వివరణ ఇచ్చుకుంట కూర్చోలేం గ దా మన సమస్యలు మనకుంటాయి.
మనం గుడా పట్టించుకోవద్దు. మనం ఏం చేస్తున్నా అనే మనక్ తెల్సు గదా
స్తుంది ఎప్పటికైతే ఇగ కనీ చూడాలె మరి ఏమైనా ఇగ మంచి రోజుల్ వస్తాయేమో
అంతే ఇగ చూ చూడాలె ఎదురుచూస్తూ ఉంటే అ ఎప్పుడో ఒకసార్ వస్తయి. తొందర పడితే ఏది రాదు కదా
అంతే అండి ఓపిగ్గా ఉంటున్నాం కాబట్టే ఇంకా చదుకోగలుగుతున్నాం లేదంటే ఈ పాటికి వేరే ఏదైనా పని చూస్కునే వాళ్ళం గదా
అంటే మన తల్లిదండ్రులు మనకు సపోర్ట్గా ఉంటే చాలు ఊళ్ళో ఎ ఎవర్ ఏమన్న మనం పట్టించుకోవాల్సిన అవస
అంతే అండి మా అమ్మ, నాన్న అయితే చాలా స పోర్ట్ చేస్తారు. దాని వల్లనే ధైర్యంగా చదుకోగలుగుతున్నా నేన్ ఇప్పట్కి కూడా
అంటే అందరు బానే సపోర్ట్ చేస్తారు ఇంకా అందులో మా అమ్మ, నాన్న అంటే ఇంకా ఎక్కువ చేస్తారు.
మ్ ఏ తల్లిదండ్రుల్ ఎవ్వరైనా సపోర్ట్ చేస్తారు గాని వాళ్ళకి వేరే వేరే మాటల్ చేస్కుంటారు.
ఏ వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలేస్తేనే మంచిది వాళ్ అలా అంటున్నరు ఇలా అంటున్నారు అని బాద ఇస్తా అండి ఏం కాదు.
కానీ వాళ్ళక్ గుడా అనిపిస్తద్ కదండి ఇగ ప్రతిసారి వేర్ రే వాళ్ళంటుంటే వాళ్ళు గుడా ఆలోచించాల్స్ వస్తది.
ఆలోచించాల్సి వస్తది కానీ ఇగ కొంచెం వెయిట్ చేయాలి గదా టైం పట్టు ద్ది కదా దేనికైనా
మ్ వాళ్ళక్ కూడా ఏమన్పిస్తుంది అందర్ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అయ్యో మా పిల్లలు ఇంకా చదువుకుంటున్నార్ రు. వాళ్ ఆలోచిస్తరు అందర్ అదొక మాట ఇదొక మాట అనేసర్కి.
అంతే అండి అంటే వాళ్ళకుంటదిగ త్వరగా పెళ్లి చేస్తే నాకు ఒక భారం తగ్గిపో తుంది అన్నట్టుగ వాళ్ళకి ఉంటది కదా వాళ్ళ తప్పేముంది అందులో
బారమని కాదు కని వాళ్ళ బాధ్యత కదండి లేదంటే సమాజం ఒప్పుక్కోదు గదా
ఆ అంతే అండి ఇగ బాధ్యతనే గదా మరి చెయ్యాలి కదా వాళ్ళు గుడా
మ్ పిల్లలు గుడా ఎలా అయిపోతున్నారంటే పెళ్ళి చేస్ స్తావా లేక్పోతే ఏమన్నా అది ఇది అంటూ అమ్మ నాన్నలకె ఎదురుగా తిరిగి మా మాట్లాడ్డం లాంటివి చేస్తున్నారు.
ఈ మధ్య పిల్లలందరు ఇలాగే తయారయ్యారు చేస్తా అన్నపూడేమో చేస్కోర్ తర్వాతేమో కావాలి కావాలి అంటారు.
అప్పుడప్పుడు బాధ అన్పిస్తదండి తల్లిదండ్రులని చూస్తే పాపం వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే బాధ అనిపిస్ కాదు కని పిల్లలు సరిగ్గా అర్థం చేస్కోరు.
ఆ ఇగ వాళ్ళకి మనం చెప్పలేం గదా వాళ్ళకే ఉండాలె అది
ఇగ ఏజ్ న్ బట్టి మన ఆలోచన మారుతూ ఉండాలే
ఉ ఈ కొంతమందికి ఏం చెప్పినా మారర్లేండి మనమే అంతగా పట్టించుకోవద్దు వాళ్ళు.
మ్ అంతే అండి మరి ఇంకా మీ బాబు బాగా ఏడుస్తున్నట్టున్నడు. అప్ రేపట్నుండి
ఆ అవునండి సరే నేను ఈగ ఉంటాను ఉ ఆ సరే అండి